ఆ హలో అండి
ఎలా ఉన్నారండి
ఆ బాగున్నామండి మీరు బాగున్నారా అండి
ఆ బాగున్నామండి ఏం చేస్తున్నారండి
ఏం చేయలేదండి ఖాళీ అండి
అవునాండి
ఆ
మీరు ఎక్కువగా ఏం చేస్తంటారండి ఖాళీ టైంలో
ఏం చేయమండి ఖాళీగా ఉంటాము తినడం పండుకోవడం అవట్లా చేస్తా ఉంటామండి ప్లాన్ చేయడం ఎక్కడికైనా పోతామని ట్రిప్స్ కి గుళ్ళకి అట్లంతా
అవునండి మీకైతే ఏమేమి ట్రిప్స్కి ఎళ్తారండి మీరు
మేమా అండి మేము ఇంతవరకు అయితే ఈ ట్రిప్ కెళ్ళమండి పాండిచ్చేరి కీ అట్లంతా
అవునా అండి
హుమ్
ఉందండి పాండిచేరి ఎక్స్పీరియన్స్ మీకు
ఆ చాలా బాగుందండి పాండిచేరి ఆ ఇక్కడ నుంచి ఫస్ట్ ట్రైన్ బుక్ చేసుకొని వెళ్ళామండి ఆ అక్కడ రూమ్ తీసు తీసుకోవాలని రూమ్ తీసుకోవాలి ఫస్ట్
ఇంకా బైక్ రెంట్ తీసుకుంటే మంచి మంచిది కదండి మనకి డబ్బులు కొంచెం మిగులుతుంది ఎందుకంటే రాపిడో ఎంత అంటే అంత చూపిస్తారు మనం రోజంతా ఖర్చు చేయలేం కాబట్టి
అవునండి
అవునండి. అదైతే మంచి ఆప్షన్ అండి మనకి
ఆ ఆ అవునండి
ఆ అండి ఇంకా బీచ్లు అవన్నీ బాగా ఎంజాయ్ చేసారా అండి
ఆ బాగా ఎంజాయ్ చేసామండి
అవునా అండి ఇంకా కేరల ఇలా అట్లంతా కూడా బాగుంటాయి కదండి చూడ్డానికి టీ ఆకులు గానీ టీ చెట్ ట్లు గాని వాళ్ళ సాంప్రదాయాలు గాని ఒకసారైనా చూడాల్సిన ప్లేసెస్ కదండి అవన్నీ అవును అండి
మారు పేరండి
అవునండి
హ్
ఇంకా అక్కడ అంతా మనకి ఆ టీ పొడులు గాని నూనెలు గాని కొన్ని కొన్ని ఇంకా తినుబండరాలు గాని అట్లా అంత కొన్ని ఫేమస్ కదండి అక్కడ
ఆ ఆ అవునండి
ఆ అవునండి
ఆ
ఇంకా కేరళ కూడా చూడ్డానికి కూడా చాలా అందంగా ఉంటుందండి భారతదేశం లోనే అత్యంత ఇంత అందమైన రాష్ట్రాల్లో అది ఒకటండి ఇది భారతదేశం యేక్క నైరుతి తి భాగంలో అరేబియా సముద్ర తీరాన ఉంటుందండి. అది
ఆ
దీనికి మళ్ళీ దేవుని స్వాతం దేశం అనే కూడా అంటారండి. మనము
ఓకే
దీనీ ఇంకా ప్రకృతి సౌందర్యం పచ్చని కొండలు ఆ బ్యా బ్యా కోటర్స్ అంటే తెలుసా అండి మీకు అయంతా ఇట్లుంటాయి లోయల్ లాగా
ఆ తెలుసండి
సముద్రాలు నదులు అంతా రోడ్లు అంతా చూడ్డానికి ఎంత బాగుంటది కదండీ ఇంకా అసలు మనకి ప్రకృతి సౌందర్యంలో కొన్ని ప్రకృతి అందాలు మున్నారు ఒకటండి
ఆ ఆ అవునండి
ఆ టెకాడే అని ఇంకొకటండి అది అడవులు మరియు కోలం బీచ్ కని అది చాలా బాగుంటాదండి.
అవునండి చాలా బాగుంటుంది
అవునండి కథాకళి మోహిత్యము ఇంకా కొళ్ళకుమలై హిల్ స్టేషను ఆ హిల్ స్టేషన్ అట్లంతా బాగు అక్కడ పండుగలు బాగా చేసుకుంటారండి ఓనం అని అందరు తెల్ల చీరలు కట్టుకొని బాగా ఏర్పాట్లు చేసుకుంటారండి ఆ
పెళ్ళిళ్ళు బాగా జరుగుతాయండి ఆడవాళ్ళు వచ్చేసి తెల్ల చీర మోగవాళ్ళు వచ్చేసి దాని తగ్గట్టు మళ్ళ వాళ్ళకుంటది
అవునండి. దేవాలయాలు కూడా అక్కడ చనా ఉన్నాయండి. మనం చూడ్డానికి కూడా
అవునండి. చాలా ఉన్నాయి
ఆ అక్కడ సాంప్రదాయాలు కూడా గుళ్ళకు అన్నిటికి చీరలు కట్టుకొని పోవాలి అమ్మాయిలు అయితే అబ్బాయిలు అయితే పంచాలు కట్టుకొని పోవాలి అట్లా రూల్స్ ఉంటాయిడి బాగుంటుందండి. అక్కడంత చాలా బాగుంటుందండి అవునండి
ఉమ్మ్ ఇంకా మీరెక్కడికైనా వెళ్ళారా అండి
ఆ కేరళ ఎళ్ళానండి మూన్నార్ ఎళ్ళానండి అక్కడ కేరళ అంతా ఎళ్ళానండి ఇంకా మహారాష్ట్ర కూడా ఎళ్ళానండి నేను మా చాలా బాగుందండి నేను ఒకటి వీకెండ్ ఎళ్లాను మహారాష్ట్రలో
ఆ
ఉంటది చూడండి హైయెస్ట్ హిల్ స్టేషన్ అనమాట అది అసలు ఎక్కుతుంటే ఎక్కడ పడిపోతామో అనిపిస్తది అలా ఉంటుందండి చూడ్డానికే చాలా భయంకరంగా ఉంటుంది చానా సాహసం చేసి మళ్ళీ ట్రెక్కింగ్ చేశానండి నేను అసలు అనుకోలేదు నేను ఎక్కుతానని కూడా అసలు చూసుకుంటేనే మన కి ఏదోలాగా అనిపిస్తాదండి అది చాలా అద్భుతమైన ప్రదేశ మండి మీరు కూడా తప్పకుండా వెళ్ళండి దానికి శివుడి గుడి అండి అది ఆ అండి మీరు అండి ఎక్కడికైనా ఎళ్ళారాండి ఇంకా
ఆ ఇక్కడ ఇంకా అంటే నేను ఆ వెళ్ళానండి ఇక్కడ మో ఈ బెంగళూరు దగ్గర ఒకటి ఉందం డి కోటి లింగాలు అని చెప్పి అక్కడికి ఎళ్ళానండి
శ్వేర్లో అండి అక్కడ కోటి లింగాలు ఉంటాయి కదండి విన్నానండి
ఆ అవునండి చానా బాగుంటదండి కోటి లింగాలు ఉంటాయండి అక్కడ
టే అది అదృ
ఆ చాలా అదృష్టమండి అక్కడికి వెళ్ళిన వాళ్ళు అదే పనిగా అది టూరిస్ట్ ప్లేస్ లాగా వెళ్తున్నారండి అందరుూ
అవునండి అది ఒక టూరిస్ట్ ప్లేసే అండి అందరు బాగా వెళ్ళేసి బాగా చూ సేసి దేవుడిని వస్తున్నారండి ఇంకా కాటేరమ్మ అనేది కూడా ఉందండి
ఆ అవును అవునండి అక్కడ ఎన్నో వారాలు తిరుగుతారండి కోరికలు తీరవేరాల నేను ఎప్పుడూ వెళ్ళలేదండి బట్ విన్నానండి
ఆ తొమ్మిది వారాలు తిరిగితే ఖచ్చితంగా కోరికలు నేలవేరుతాయంట అండి ఆ లోపే నిలవేరేస్తాయంట అండి
ఆ ఆ
ఉమ్మ్ అండి హైదరాబాద్ కూడా చాలా బాగుంటుందండి చాలా రకాల ప్లేసులు ఉంటాయి వండర్లా రామోజీ ఫిలిమ్ సిటీ చార్మినార్ అని చానా ఉన్నాయంండి చాలా చూడ్డానికి బాగుంటుంది
అవునండి
అవునండి
ఉమ్మ్ ఇంకేంటండి
చెప్పాలండి మీరే ఇంకా
ఏముందండి చెప్పాలి మీరే
అవునండి
ఆ ఇంకా ఎక్కడన్నా వెళ్లారాండి మీరు
ఆ అండి నేను మామూలుగా ఎప్పుడు ఎళ్తూనే ఉంటానండి ట్రావెలింగ్ అంటే బాగా ఇష్టమం నాకి
అవునాండి ఆ అలా ట్రావెలింగ్ అంటే బాగా ఉండేటు ఉంటే అన్ని చూడొచ్చండి బాగా ఓపిక ఉంటే
మంగళూరు అక్కడ అంతా ఉంటాయండి హిల్స్ అని అవంతా చాలా ఆ వెళ్ళానండి బెంగళూరు దగ్గరే కదండి. వెళ్ళాను బాగుంటుంది. చాలా ప్రశాంతంగా ఉంటాది. నైట్ అంతా లైట్స్ వేస్తారు చాలా అద్భుతంగా ఉంటందండి. ఇంకా
వాడు అవన్నీ వేస్తారండి.
అవునండి ఇంకా కోయంబత్తూర్ లో అయితే చాలా బాగుంటుందండి. అక్కడికి ఎప్పుడు వెళ్ళలేదు గాని. వెళ్ళాలండి.
అవునండి
ఆ ఖచ్చితంగా వెళ్ళాలండి ఈసారి అనుకుంటున్నాను.
ఆ చాలా బాగుంటుందండి. వెళ్ళండి
ఆ అవునండి ఖచ్చితంగా వెళ్తానండి.
ఓహో
అ అండి అక్కడ ఇంకా చాలా ఉన్నాయండి ప్రదేశాలు. కోయంబత్తూర్ సైడ్ కూడా ఊటీ అండి, ఊటీ అసలు వెళ్ళాలి అనుకుంటున్నా అబ్బనే అవ్వటమ్ లేదు.
ఆ ఊటీ కూడా చాలా బాగుంటుందండి అన్నీ కాఫీ
ఆ ఇంకా ఫ్లవర్ గార్డెన్ ఉంటాయండి. మంచి మంచి పూలతో రకరకాలు ఎంతో అందంగా ఉంటాదండి చూడ్డానికి.
అవునండి చాలా బాగుంటాదండి.
అవునండి
మ్
మీరు అండి వెళ్ళారా అండి అక్కడ
ఆ వెళ్లేదండి. నేను విన్నాను మేము కూడా ప్లాన్ చేయాలని ఉన్నామండి ట్రిప్ కి
అవునానండి.
ఆ అండి
ఆ ఇంకా చాలా చానా ఉన్నాయండి. గోకర్ణ అని, అవన్నీ, గూర్గ్ అని గూగుల్ లో కూడా అసలు వాటర్ ఫాల్స్ ఇవంతా చాలా బాగుంటాయండి అసలు. గోల్డెన్ టెంపుల్ ఉంది. అంతా జోగ్ ఫాల్స్ అవంతా చూస్తుంటే అట్లనే చూస్తుండి పోవాలని పిస్తాది. చాలా బాగుంటాయండి.
అవునండి
గోకర్ణ అక్కడంతా బీచెస్ ఇంకా బోట్ రైడిస్ బోట్ రైడ్స్ అవన్నీ ఉంటాయండి. బాగా బాగా ఎంజాయ్ చేయొచ్చు. వెళ్తే మాత్రం ఫ్రెండ్స్ వెళ్తే ఒక అన్నీ దగ్గర దగ్గరే కాబట్టి అన్నీ ఒకే సారి చూడొచ్చు అండి. ఇంకా గోవా కూడా చాలా బాగుంటుందండి. గోవాలో ప్రైవేట్ రిసార్ట్ తీసుకుంటే చాలా బాగుంటుందండి. అక్కడ రిసార్ట్స్ ఉంటాయి దాని బయట బీచ్ ఉంటాది. ఫుడ్ ఉంటది మంచిగా బాగా తినొచ్చు. బాగా ఎంజాయ్ చేయొచ్చుండి అక్కడంతా
ఆ అండి
మ్
ఇంకేంటండి. ఆ లేదండి నేను కూడా మేము కూడా విజిట్ అనుకున్నాం చెప్ప
అవునండి ప్రైవేట్ రిసార్ట్స్ అట్లా తీసుకోండి బాగుంటాది.
ఆ అవునండి ఆ బీచ్ సైడ్ ఆ బీచ్ సైడ్ వ్యూస్ అవన్నీ చాలా బాగుంటాయండి అక్కడ
అవునండి ఇంకా వాటర్ రైడ్స్ అని అట్లా చాలా రకాలే ఉంటాయంండి బాగా ఎంజాయ్ చేయచ్చు
అవునండి
అవునండి ఇంకా మనం చూడాలే గాని చాలా పెద్ద ప్ర ప్రపంచం అండి మనది ఇంకా చాలా అన్ని బాగా చూడొచ్చండి
అవునండి
అవునండి ఇంకా ఇంకా ఎక్కడ వెళ్ళారాండి మీరు అరకు వెళ్ళారాండి అరకులో బిర్యాని అరకు బిర్యానీ చాలా బాగుంటుందండి దాంట్లో పట్లం బిర్యా బొంగులో బిర్యానీ బిర్యానీ ఇంకా పొట్లం బిర్యానీ కుండ బిర్యానీ అట్లా
ఆ అండి
అరకు కూడా చాలా బాగుంటుందండి మన ఆంధ్రప్రదేశ్ లో అది ఒకటి మంచి ప్రదేశం అ డి
ఆ ఆ ఇంకేంటండి
ఇంకా మీరే చెప్పాలండి ఇంకా ఏమన్నా
ఆ అరకులు బొంగలో బిర్యానీ ఫేమస్ కదండి చనా చాలా టేస్టీ ఉంటుందంట అండి విన్నాను నేను కూడా మా ఫ్రెండ్ ఎవరో వెళ్ళింటే ఒకసారి తెప్పించుకున్నానండి బిర్యానీ చాలా బాగుందండి
అవునండి తిరుపతిలో కూడా ఇప్పుడు దొరుకుతుందండి అది
ఆ అవునండి ఆ తిరుపతిలో కూడా నేను ఆ చూసానండి విన్నాను తిరుపతిలో బ్యాంబు బిర్యానీ అవన్నీ దొరుకుతాయి కదండి ఫేమస్ అయిన చనా
అవునండి అవును అవునండి ఆ అండి ఆ తిన్ తిన్నానండి బ మన్ మంచిగా ఉంది బాగా నచ్చింది నాకైతే తినడం కోసమే అక్కడికి వెళ్ళాలి అనిపిస్తదండి
ఓకే
ఉమ్ అండి
సరే అండి బాయ్
ఆ సరే అండి అయితే బాయండి